హుమ్ ఈ మధ్యకాలంలో నేను ఒక విషయం నేర్చుకున్ ఏంటంటే ఇప్పుడు పెళ్లిళ్లు జరుగు ఉంటాయి కదా అవి చిన్నలగా ఉంటాయి కదా ఇప్పుడు చిన్న పిల్లలకు కూడా పెళ్లిళ్లు చేస్తున్నారు కదా ఆ అంటే ఇప్పుడు అది చేయడం కరెక్టేనా అసలు ఎందుకు అంత చిన్న ఏజ్ లో చేయాలి చేస్తే నాకు నచ్చినప్పుడు నేను రిటర్న్ కేసు నేను ఏయచ్చా వీటి కోసం తెలుసుకున్నాను అనమాట
ఎలా వేయాలి ట కేసు
ఎలా అంటే ఇప్పుడు మైనర్ అనుకో నాకు ఇష్టం లేదు పెళ్లి అప్పుడు నేను ఏం చేయొచ్చు నాకు ఇష్టం లేదు నేను ఇంకా చదువుకోవాలి అనుకుంటున్నాను నాకు ఇప్పుడే చేసేస్తే ఆ బాధ్యతలు అవన్నీ నేను చూసుకోలేను ప్రశాంతంగా నేను బ్రతకాలను అనుకుంటున్నాను నా బాల్యం అంతా మంచిగా చదువుదు అన్నిట్లో చూసుకోవాలనుకుంటున్నాను అని నేను పోలీసుల దగ్గరికి వెళ్ళి ఇలా కేసు ఏయచ్చు నాకు ఇష్టం లేకుండా చేస్తున్నారు అని చెప్
ఇంకా ముందే ఆ అమ్మాయి అసలు ఇష్టం లేదు అనిన్ చెప్పేసి చెప్తే సరిపోతది కదా
ఇష్టం లేదని చెప్పినా అక్కం చేస్తాము అంటేప్పుడు ఈ విషయం చేయొచ్చు అ చేసే విషయం ఇలా మనం ఒకవేళ వేయలేకపోతున్నాము అంటే పెద్దళ్ళకి చెప్పించి అంటే సపోట్ చేస్తు పెళ్ళు వాళ్ళకి చెప్పించిసు వేయిచచ్చు అ మీ ఇంటి దగ్గరే ఏమన్నా చూసావా నా మో ఇలాంటి సిచువేషన్స్
అవును రా మా ఇల్ల వైపు కూడా అంటే ఆ ఊరు మొత్తం కూడా చిన్న చిన్న పిల్లలకే పెళ్లి చేసేయడం
హలో
హలో
ఆ వినిపిస్తుంది ఉ పెయింటసు
కొంచెం సిగ్నల్ తక్కువగా ఉన్నట్టుంది
ఉమ్ ఇప్పుడు చెప్పవే ఎంతసు
ఇంటి వైపు కూడా ఇప్పుడు చాలా తక్కువ ఏజ్ కె ఇలా చేస్తున్నారు అనమాట అమ్మాయిలకి పదమూడు సంద్ చలాగే యాక్చువల్లీ వాళ్ళకి మేజర్ ఏం కాదు కదా మేజర్ కాకపోయినా ఇంకా అలా మ్యారేజ్ చేయడం వల్ల చిన్న ఏజ్ లోనే వాళ్ళ బాడీ అనేది సహకరించదు ఇంకా కొంతమంది చిన్న ఏజ్ కే చనిపోవడం ఇలా జరుగుతది సో కొంతమందికి దీనికి అవేర్నెస్ ఇవ్వడం కానీ ఇంకా వాళ్ళందరి మీద కేర్స్ వేస్తే బెటర్ ఏమో వాళ్ళ అమ్మ వాళ్ళకి ముందు చెప్పడం చిన్న పిల్లలకి ముందే చెప్పడం వల్ల ఇది ఏమన్నా కొంచెం తగ్గుతుందేమో అనిపించింది చాలా తక్కువ ఏజ్ కే చేసేస్ తున్నారు అబ్బాయిలు కూడా
దీనికి మనం అవేర్నెస్ ఇవ్వాలి వాళ్ళకి అనిపించింది మంచిగా పిల్లలకి వెళ్ళి చెప్పడము ఇలాంటి ఎవరి చేస్తున్ననివాలని అనీ మీరు వాచ్చి ధైర్యంగా పోలీసుగా చెప్పొచ్చు అని చెప్పి ముందు వాళ్ళకి అవేర్నెస్ ఇవ్వాలి అనే బాగా అనిపిచ్
ఉ
ఇంకేంటంటే రోడ్ల మీద అలా వెళ్తున్నప్పుడు ఇలా అడుక్కునే వాళ్ళు వీళ్ళు కనిపిస్తారు కదా అలాంటప్పుడు కూడా వాళ్ళని చేసినప్పుడు వీళ్ళకి ఏదో చెయాలి అనేది ప్రతి ఒక్కరికి అనిపిస్తుంది కానీ ఎవరు అంతక ఏం చేయరన్నా మనం ఏం చేయాలి వాళ్ళకి అంటే వాళ్ళకి ఫస్ట్ ఎక్సప్లయిన్ చేయాలి అన్న కనిపించిన మనీ మీరు భగవతుంతోటి బడువో అని చెప్పి అలా మంచిగా చెప్పాలి అని బాగా అనిపిస్తుంది
అలా అడుకునే వాళ్ళకి వీళ్ళకి కొంతమంది కాళ్ళు చేతులు బానే ఉంటాయి కదా అంటే వాళ్ళు అడుక్కోకుండా కొంచెం పని చేసుకోగలరు కదా సో వేరే పనులు ఏమైనా ఉంటాయి కదా ఇలా వాళ్ళకి ముంద ఏమైనా స అంతే బాగుంటది కదా
అంటే ఏజ్ బానే ఉందిే పనులు చేసుకోగలరు అన్న వాళ్ళకి పనులు చేసుకొని డబ్బులు సంప
హ్మ్
ఇలా మరీ ముసలి వాళ్ళ అయితే వాళ్ళు ఆశ్రమం లో జాయిన్ చేయచ్చు లేకపోతే
తళ్లు చేతులు లేని వాళ్ళని
అలా చేస్తుంటే ఏంటని మొత్తం చెప్పు చేస్తే చాలా బాగుంటుంది
ఇంకా కొంతమంది కాళ్ళు చేతులు లేని వాళ్ళని కూడా వికలాంగులు ఉండది కదా సో అలాంటి వాటిల్లో జాయిన్ చేయించడం ఇంకా వాళ్ళకి కొంతమంది మ అని కూడా ఇవ్వరనమాట సో వాళ్ళ అంత ఇబ్బంది పడేది ఎందుకు దీనికి కూడా ఎదన్నా చేస్ అంతే చాలా బాగుంటది అనిపించింది
నేను మొన్న విజయవాడలో ఉన్నాను విజయవాడలో బయట బయట వచ్చాము ఏమో చూస్తున్నా అది అలా వచ్చ జనాలకుకు ఇంకా ఏ దేనికో దానికి కొ మాట ఆ పని ఎలా చేస్తున్నారంటే వాళ్ళు సాధ్యం అనిపిస్తుంది అనమాట వాళ్ళు ఎ చేస్తంటే
ఆ
వాళ్ళకి కూడా అవార్నెస్ ఇవాళి అనిపించింది ఏమి హ్మ్ ఇంక అంటే ఇలా ఇలా కాదు మనం చేయాల్సింది స్వార్థం అనేది మనం తీసుకోవాలి డి అందరూ ఒక్కటే అందర మన చుట్టాలే మన ఇంట్లో వాళ్ళ వరకే మన సొంతం కాదు ప్రజలందరూ మన బంధువులే అలా మంచిగా ఫీల్ అయ్యి ఈ స్వార్థం కుళ్ళు కోపం ఇవన్నీ తీసేసుంటూ అలా బ్రతితే బాగుంటంది చెప్పాలి అనిపించింది
అందరుూ ఒకరిలో ఈ మార్పు వస్తే వాళ్ళు పక్కన వాళ్ళకి చెప్పడం ఇలా ఒకరి నుండి ఒకరికి చెప్పుకోవడం వల్ల కొంచం అనేది మనం తగ్గించే వాళ్ళం అవుతాం కదా
అవును అలా చేయాలపచ్చంది ఇంకా కొన్ని అలా చూస్తూ ఉన్నప్పుడు యాక్సిడెంట్స్ అవ్వడం గాని ఇలా ప్రతి ఒక్కటి అనమాట మనం ఆ యాక్సిడెంట్ ని తగ్గించలేకపోయినా మన వంతు మనం ఏదో ఒక్క చేయాలి వాళ్ళకి లైఫ్ కోసం అవేర్నెస్ ఇవ్వాలి అనేది మాత్రం బాగా అనిపించింది
కానీ అంటే ఎవరో చూసుకుంటారు లే ఎవరో వాళ్ళు ఉన్నారు కదా వీళ్ళు చూసుకుంటారులే వాళ్ళు చూసుకుంటారులే అని చాలా మంది వదిలేస్తారు మనకి ఎందుకు లే మనం మన పనులు మనకి చాలు కదా అని చెప్పి కానీ వాళ్ళు కుందడు గీసి మీ ఎవరు లేరు కదా అని వీళ్లే ముందు అడుగు వీళ్ళే స్టార్ట్ చేస్తే ఇంకా మిగిలిన వాళ్ళు కూడా ఫార్వర్డ్ స్టెప్ వేస్తారు కదా సో అది నువ్వు ఆలోచించడం అనేది అది చాలా హ్యాపీగా అనిపించింది
ఇంకా యూత్ కూడా ఉన్నారు కదా ఇప్పుడు యూత్ అంతా అసలు చాలా చండాలంగా తయారవుతున్నారు కదా ఇంకేంటి ఆ ఫోన్ ఫోన్ చూడడమే పని ఫోన్ లో ఏం చూస్తారో తెలియట్లేదు వేటికి ఎడిక్ట్ అవుతున్నారో తెలియట్లేదు డ్రగ్స్ అంటారు ఫ్రెండ్స్ అంటారు మందు అంటారు అసలు ఇవన్నీ ఏంటి వేటి కోసం అసలికి ఇవన్నీ తాగాలి అసలు యూత్ స్టేజ్ తాగలే పైగా ఏం చేయాలి బట్టలు మ దేవుడు ఏం కోరుకుంటున్నాడు. మన నుండి అనేది ఆ యూత్ ని కూడ మంచిగా మనం మార్చాలి. ఎందుకు బ్రతుకుతున్నాం, ఎందుకు తాగుతున్నాం, అనేది కూడా ఫస్ట్ యూత్ ని చెప్తే యూత్ ఖచ్చితంగా మార్చగలుగుతారు ప్రపంచం మొత్తాన్ని కాబట్టి ఫస్ట్ యూత్ ని బట్టి కావాలి అనిపించింది
అవును నిజంగానే అంటే మన దగ్గర ఉండేది కూడ యూతే స్ట్రాంగ్ గా ఉంటారు కదా యూతే ఇప్పుడు చిన్న పిల్లలకి అలానే చెప్పలేము పెద్దోళ్ళు కూడా వాళ్ళకి అంత ఆ ఆరోగ్యం గాని అలా సహకరించదు యూత్ కి చెప్పాము అంటే వాళ్ళే ఎక్కువ యాక్టివ్ గా ఉంటారు కదా సో యూత్ కి చెప్పడం అనేది కరెక్టే కానీ వీళ్ళే ఎక్కువ చేయగలుగుతారు కదా
మ్మ్ అంతే అలా ఇవన్నీ చూస్తున్నప్పుడు బాగా అనిపించింది ఇంకా ఒక ప్లేస్ లో మంచిగా చెట్లు ఈ ఇవన్నీ కూడా నా కోసమే కదా ఉన్నాయి దేవుని నా కోసమే కదా సృష్టించాడు. వీటన్నిటిని మంచి గాలి ఆ చెట్లు జంతువులు కనిపించడం అని ఇవన్నీ చూసినప్పుడు దేవుని ప్రేమ బాగా కనిపించింది. ఇవన్నీ ఆయన నా కోసం పెట్టాడని చెప్పి ఇలా చాల బాగ అనిపించేవీ వెళ్ళిన ప్రతి దగ్గరికి చాలా నేర్పించుకుంటూ వచ్చాడు దేవుడు అనిపించింది ముందు ఒకటే మనకి తెలిసింది అం దరికి నెలగురికి పక్కనోళ్ళు బాగుంటారు వాళ్ళకి తెలిసిన ఆ పక్కన వాళ్ళకి చెప్తారు అనే కాన్సెప్ట్ వీటన్నింటిలో బాగ అనిపించింది
అవును మనకి తెలిసింది మనం అందరికి చెప్పాలి మళ్ళీ ఇంకా ప్రతి విషయంలో కూడ దేవుడు మనకి అన్నీ ఇస్తున్నారు కదా ఇప్పుడు అన్నం కూడ కొంతమందికి దొరకదు ఏవి కూడ కొంతమందికి ఉండవు కానీ మనకి ఉం టే దేవుడు ఇచ్చిందే కదా
మ్మ్ అవును
దానికి కూడ మనం ఎప్పుడు థ్యాంక్ఫుల్ గా ఉంటే చాల బాగుంటది అనిపించింది
హ్మ్ సరే మరి మాట్లాడినందుకు థ్యాంక్స్ బాయ్
మ్మ్ బాయ్
హ్మ్